టో
గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఈవినింగ్ అండి ఆఫ్టర్ ఫోర్ ఈస్ గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నండి
ఏం లేదండి కాలినే మీరు ఫోన్ చేసినప్పుడు మీతో మాట్లాడుతున్నా
అవునండి భోజనం చేశారండి మరి లంచ్
లంచ్ చేసానండి
సరేండి స్పెషల్ మరి ఏం తిన్నారు మీరు
లంచ్ అంటే రైస్ చపాతీ నిల్ ఇది స్వీట్ కార్న్ ఉంటే అది తిన్న
అవునా అండి ఎండాకాలం ముంజకాయలు అలాంటివి వినాలండి
ఇప్పుడే స్టార్ట్ అవ్వదు కదా ఇంకొన్ని డేస్ పడుతది ముం ముంజలు అవ్వడానికి ఇంకొన్ని డేస్ టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు ఆ ఉన్నాయి ఇప్పుడు వాటికి తాటికల్ వస్తుంది
అవును ఇష్టమా అండి మరి మీకు తాగే అలవాటు ఉందా అండి
లేదు లేదు నేను తాగను
చూడడం ఇష్టమ అండి
చూడ్డం కూడా కాదు ఆహా అలా ఏమి ఉండదు కాకపోతే ఇంకా తెలిసిపోతుది కదా ఊర్లా
అవునండి
హ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
అండి ఏమన్నారు
ఫెవరెట్ ఫుూడ్
మై ఫేవరెట్ చికెన్ బిర్యానీ
యా ఓకే
మీకండి మీ ఫేవరెట్స్
చికెన్ తో ఎం చేసినా అమృతమే
అవునా అండి చికెన్ ప్యాన్నా అండి
యా అందుకే
పాపం అండి మన కోసం కోడి తన ప్రాణాల ఎన్ని సార్లులిస్తుందో
ఏం చేద్దామంటావ్ మరి ట్యాట్ను ఇది స్టాచ్యూ కట్టద్దమ్మా కోడికి
కోడి చాలా చేస్తుంది మన కోసం కోడి
అందుకే కదా కోడిని ఇంట్లో పెంచుకొని వాటికి దానం వేస్తున్నా
అవునండి ఉన్నాయాండి ఇంట్లో
యా మాకున్నాయి ఒక నాలుగఐదు ఉన్నాయి మొన్నన్న పిల్లలు పెట్టినాయి పిల్లలు వచ్చాయి గుడ్డు పెట్టి పిల్లలు పెట్టినాయి
అవునండి చిన్న చిన్న పిల్లల అంటే చాలా ఇష్టం అండి కోడి పిల్లలు మాత్రం
ఆ అవ్వంటే ఇష్టం వాడి దగ్గర పోతేనే వాళ్ళమ్మంటే వాళ్ళమ్మ వస్తుంది అప్పుడు భయం
అవునండి అమ్మకి అసలే కోపం ఎక్కువ ఉంటది ఆ టైం లో
మా అమ్మ దగ్గరికి వెళ్ళినా సరే అసలు కరవడానికి వస్తుది
అవునండి
ఎలా ఉంది అటు వెదర్
ఎండా ఉందండి చాలా ఉంది తల మీీద గుట్టు కొడితే ఆమ్లెట్ అయ్యంత ఎండ ఉందండి అసలు నాకు ఎండ ఎండ కాలమే నచ్చదండి చాలా ఎండ పడుతుంది నేను
కూడా అస్స నచ్చదు
రెయిని సీజన్ ఉండొచ్చు మేనేేజ్ చేయొచ్చు కాని ఎండాకాలం ఘోరంం
యా నాకు వింటర్ అంటే చాలా ఇష్టం ఎందుకు ఎందుకు చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు వింటర్ లో ఏంటంటే మార్నింగ్ టైం తక్కువ ఉంటది నైట్ టైం ఎక్కువ ఉంటది కాబట్టి నైట్ ఎక్కువసేపు పడుకోవచ్చు అదక ర ఇదనా మళ్ళీ చలి ఇస్తుది దోమలు గుట్ట అదొక రీజనా ఒకవైపు చలి ఉంటది ఒకవైపు ఎండ ఉంటది అదొక రీజన్ అంతే ఇంక చలి గా ఇంకా వర్షాకాలం అయితే ఊకె ఒకే వర్షాలను ఆ బురద రా ఎక్కడికన్నా రావడం పోవడం
అదే అండి బట్టలు మనం పైన వేస్తాం వాన పడుతది అవి తడిసేదాకా మనకు తెలియదు
నాదొక అందుకే నాకు మోన్సన్ వస్తుంది నచ్చదు
అవునండి నాకు కూడా విక్కారంటే ఏమి ఇష్టం అని మనకి ఇయర్ అంతా వింటర్ ఉంటే బాగుందండి
టీం ఎగ్జాయిట్
సమ్బనన్ని సీజన్ ఉండాలి నీ ఒక వన్ మంత్ కంటే అది ఎక్కువ ఉండదు అట్లు ఉంటే బాగుండండి ఇప్పుడు త్రీ మంత్స్ అలి మే ఐ మే మొత్తం ఉంటది. జూన్ స్టార్టింగ్ లో అప్పుడు కొంచెం వానలు పడడం అట్లుంట. దండి
ఆ ఇంజయ్ తెలుసా నువ్వు సమ్మర్లా
చెప్పండి
ఇంగ ఎప్పుడు లెస్సవ్ మార్నింగ్
హాలిడేస్ కాబట్టి లెవెన్ అండి
లెవెన్ కదా సో లెవెన్ కి లేచినప్పుడు ఆ టైమ్ లో ఎండా బాగుంటది కాబట్టి బయట ఒక ప్యాన్ పెట్టుకో, డాబపైన ప్యాన్ పెట్టుకొని ఏమన్నా చే నీకు చేసుకొని తినాల అనిపిస్తే అక్కడ బయట లైక్ ఆమ్లెట్ మ్యాగీ అవన్నీ అక్కడ వేసుకో ఓకే మంచిగ సేవ్ అయితది గ్యాస్ సేవుతది ఎలాగో లేచి లేచిన వెంటనే అట్లా చేసినావ్ అనుకో అది కొంచెం టైం పడుతది కదా ఆ టై లోపు నువ్వు బ్రెష్ చేసుకొని ఫ్రెష్ అవ్వొచ్చు
ఓకే అండి చాలా బాగుందండి మీ ఐడియా నేను ఇంకా కొంతమందికి ఇద్దాం అను కుంటాన్
లేదు వెయిట్ అవును మనం మంచిగా సోలార్ సిస్టమ్ మట్కేమి పెట్టిచ్చుకోవచ్చు కదా. లైక్ సోలార్ తో అనేక ఎనర్జీ బల్బ్స్ అలా పెట్టుకోవచ్చు కదా అండ్ గవర్నమెంట్ కి కూడా కరెంట్స్
అవునండి ఇంకా అండి మూవీస్ చూస్ తారా అండి మీరు ఎక్కువగా
యా చూస్తా కానీ తక్కువ
మీకు ఏ హీరోస్ అంటే ఇష్టమండి
ప్రభాస్
వావ్ ఆరు అడుగుల బుల్లెట్టు
యా మిర్చీ బాయ్
అవునండి నాక్కూడా ప్రభాసే ఇష్టమండి
కాపోతే నేన్ చూసిన నేను ఫస్ట్ షో, ఫస్ట్ టైమ్ ఫస్ట్ షోకి వెళ్ళిన మూవీ అది ఫ్లాప్ అవుతుంది వా. అయింది
ఏమండి
ఫస్ట్ షోకి వెళ్తా కదా, ఇప్పుడు మూవీ ఫస్ట్ షో ఉంటది కదా. ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడు వెళ్ళినప్పుడు రాధే శ్యామ్ అలానే ఫ్లాప్ అయింది ఇప్పుడు రాజ సా సాబ్ కూడా ఫ్లాప్ అయింది బాధేస్తుంది
మీరు అందుకే టీవీలే చూడాల
అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో కాకుండా ఒక నాలుగైదు రోజుల తర్త హిట్ అయింది, ఆ ఓకే హిట్ అయింది ఆ తర్వాత వెళ్. చూస్తే బాగుంటది
లేదండి ఆ నెక్స్ట్ డే నే చెప్తరు, ఆ ఈవినింగ్ వరకే మనకు తెలిసిపోతది రేటింగ్స్. గా వన్నీ చూసి అప్పుడు వెళ్ళిపోవాలి మీరు నెక్స్ట్ డే నే వెళ్ళి పోవాలి గా వచ్చేస్తున్నా ప్రభాస్, వచ్చేస్తున్నా అని వెళ్ళిపోవాలి మూవీ కి
పాపం ప్రభాస్ కూడా కొంచెం కలెక్షన్ ఎక్కువ రావాలి కదా మళ్ళ నేను వెళ్ళిన తర్వాత కలెక్షన్ తక్కువ వస్తే మీ ఫేవరెట్ హీరో ఎవరు వావ్ నిజంగానా
నిజంగా కాని నేను ఇంత వరకు థియేటర్ కి వెళ్ళలేదండి ఏ ఊర్లో కూడా వెళ్ళలేదు
అంటే ఇప్పుడు నువ్వు ఒక్క మూవీ కూడా థియేటర్ లో చూడలేదు అంటున్నావా ఏంటి
లేదండి నేను లా లాస్ట్ టైం ఫస్ట్ టైం చూసినఓ మూవీ దమ్ము మూవీ అది కూడా మా అే మా ఇట్లా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బోరుగు కొడుతుంది బోర్ కొడుతాంది మూవీకి వెళ్దాం అంటే దమ్ము మూవీకి వెళ్ళినండి
ఈ కాలంలో ఉన్నావు పాప
టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కాలమే కాగాని నాకు పెద్దగా మూవీస్ ఇస్తామండి చూస్తా నేను చూస్తా గాని ఇక మూవీ అత్త కళ్ళ కట్టుకొని చూస ఇక నచ్చిన మూవీ ఉంటే అయితే ఒక ఎయిట్ నైన్ టైమ్స్ కంప్లీట్ ఎ నాకు ఏ సీన్ నుండి ఇష్టమో అక్కడ నుండి పెట్టుకొని ఉండడం అయితే ఇంకా ఇష్టం అంటే మూవీలో ఫుల్ పెన్డ్రైవ్ పెన్డ్రైవ్ ఉన్నది మస్తు సినిమాలు ఉన్నాయి ఇంటికెళ్తే చూస్తే ఎక్కువ కానీ నాకు థియేటర్ వెళ్ళీ చూడబుద్దు దిగాలండి ఎట్లా మనకు వస్తుంది కదా ఫోన్లకి ఎందుకు పోడం అనిపిస్తుంది నాకు
అయితే వస్తంది అప్పట్లో ని కూడా ఇ అనుకోనెదని కాకపోతే తీయి తుర్లో చూస్తే ఆ మోజానే వే ఆ ఎంజొయ్మెంత్ వెంటే వేర్ అసలు
సల్ మా ఊర్లో టియేటరు టియేటర్ మా ఊర్లో జూసినాను మొన్నా మొన్నా ప్రభాస్ సినిమాకి చాలా ట్రై జేసినామండి మేమూ యాప్ ఓపెన్ జేసి టికెట్ బుగ్ జేసుకుందాం అనుకున్నం మా ఫ్రెండ్ లాస్ట్ కే వస్తా అని జెప్పింది అమె ఇట్ల బ్యాక్ తి ఒక టెన్ మినిట్స్ తర్వాత జూసే లోపు టికెట్స్ అన్ని అయిపోయినయండి చాల భాదైంది నాకు ఫస్ట్ టైం నేను మనసు పూర్తిగా బోదాం అనుకున్న మూవీ అండీ అది
మరీ య అంతటికే సొర్కేనప్పుడు య మూవీ హిట్ అవ్వాలి కదా ఎందుకు ఫ్లాప్ అయ్యిందంటవ్
నేన్ నేనైతే బాగా ఎంజాయ్ జేసినా అండీ ప్రభాస్ అందులో లుంగి పట్టు డుకే ఉరికే సీన్ కయితే ఫుల్ ఫిదా అయిపోయిందండి
నేన్ దానిక్కాద్ ఫిదా అయింది నేన్ దేనికంటే ఇక్కడ తనూ త్రిప్తీ ఎవరో ఉంటరు గదా తన పేరు ఏంటి యావ్ నార్త్ సైడ్ అ ఆ తను తన ఒస్తది గదా ఆ మహల్లోకి
అవునండి
ఉహ్ హప్పుడు ఉంటది గదా కామెడీ సీన్ దానికి ముందు
ఉ
హే
వాడూ ఒకడు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ డ్రెస్ ఏసుకొని అందులోనే పోయే ఉంటాడ రూమ్ లో దయ్యం దీసుకెల్పోతుంది అది ఉన్నూ ప్రభాస్ క్యూట్ గా లుంగి వట్ కొను ఉడుకుతడూ దట్ సీన్ మస్త్ అనిపిస్తడండి నాకు
మళ్ళీ అ ఇదీ యా చర్చలోకెళ్ళి ఆ మొక్కుకుంటాడు గదా ఆసీనా ఆసీన్ గుడ బోంటది
ప్రభాస్ మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏదండి మరీ
సలార్
సలారా అండి
యా అయితే సల్లార్ మూవీ ఏం తెలుసా నేను ఫస్ట్ టైమ్ జూసినప్పుడోయ్ ఏంది ఈ సోది సోది దీన్ని ఎట్లా హిట్ కొట్టిరమ్మ సల్లార్ మూవీ జో ఫస్ట్ టైమ్ చూడ్డానికెళ్ళ అయితే ఎం అత్ ఏం అర్ధంగాల
ఏం అర్ధంగాల అసలు, ఈ సినిమా ఎట్ల దీసిరు, ఎందుకు దీసిరు, నాకైతే ఒక్కటి ఒక్క ముక్క అర్ధంగాల. అంతా సెకండ్ టైమ్ చూసినపుడు, ఆ ఓకె ఓకె అప్పుడు అర్థం అయింది.
మొత్తం స్నేహం గురించి ఉంటదిగదండి!
ఫ్రెండ్షిప్ గురించి ఉంటదీ, కాపోతే ద ఫైనల్ కాన్సర్ కీ నాయకుడు అతనే ప్రభాసే. అది లాస్ట్ లో తెలుస్తది.
అవునా అ అవునక్క.
పార్ట్ టూ కోసం వెయిటింగ్.
వస్తేయి ఇవి తొందర్లో.
ఆ ఇప్పుడు స్పిరిట్ వస్తాంది గదా, దానిక్
పోస్టర్కే, లైక్సూ
లైక్స్ వస్తుందీ. లై స్ వస్తుంది ట్రైలర్ కి మళ్ళీ, ట్రైలర్ కి కూడ బానే రెస్పాన్స్ అవుతా వస్తుంది గాని,
మూవీ చూసి అసలు సరిగ్గ లే రేటింగ్ ఇస్తలేరు మరి. అయినా ప్లభాస్ కి హారర్ సెట్ కాదండి ఇట్ల. రౌడీ
అవును నిజంగా.
మ్ యాక్షన్ లోనే బాగుంటది. ఛత్రపతి మూవీ ఈ సలారు, బాహుబలి, ఈ ఇవి చూసి ఈ రాజసభ చూసేసరికి ప్రభాస్ ఏంది ఇలా చేశార అనుకున్
బట్ నేను హాఫ్ ఆఫ్ ద సినిమా బాగ నవ్వినా.
నేను కూడా అండి చాల అంటే చాలా. టైం పాస్ అయిపోయింది మస్తు ఎంజాయ్ చేసినాను నేను కూడా మూవి.
కాకపోతే, సెకండ్ హాఫే నాకు కొంచెం ఏంటి ఇంత లాగ్ ఏం టి ఈ సోది అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఎక్కడ అంటే, వాళ్ళ అమ్మమ్మకొ బా నానమ్మకో బాల బాలే
హెల్త్ బాగుండా అవునండి. కళలో చెప్
తర్వాత య. ఆ తర్వాత, కొంచెం అసలు వెళ్ళమనో అసలు ఏంది సోది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఫై ఫైట్ సీన్స్ వస్తాయి కదా! ఆయన ఇమాజిన్ ఇమాజినేషన్ బట్టి ఫైవ్ సీన్స్ వస్ తన్నాయి కదా! కొంచెం ఓకె అనిపిచ్చింది. మళ్ళ లాస్ట్ లో మళ్ళీ సోది అనిపిచ్చింది.
మ్
సో ప్రభాస్ ఫ్యాన్స్ కి అలా అనిపించిందంటె, ఇంక నార్మల్ వేరే వాళ్ళకి కి అందుకే ఫ్లాప్ అయిపోయింది.
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొత్త హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ ఎవరండి మరి?
యాక్టువల్ నాకు హీరోయిన్స్ లో ఎవర్ ఇష్టం లేదు.
మ్ మీరే బాగుంటారు కదండి. అందరికంటే, అందుకని
మరి ఎందుకు మూవీస్ లో తీసుకోలేదంటావ్?
మీరు ఆడిషన్స్ ఈయలేదండి అది మీ తప్పు.
ఆ
మీరు ఆడిషన్స్ ఇస్తే, ఖచ్చితంగా తీసుకుంటారు. నేను వెళ్ళి చెప్తా. మేడమ్ గా రు బాగుంటారు తీసుకోండి అని.
అవునా!
మహానటి మూవీలో కీర్తి సురేష్ గారిని, ఎట్ల పిలిచారో ఏదో ఒక రోజు మిమల్ని కూడ పిలిచి అట్ల ఫోటో తీస్ ఫేమస్ చేస్తారండి. నాకు ఆ నమ్మ కం ఉంది.
క్చువల్లీ నేను ఇంట్రెస్టింగ్గా చూసిన మూవీ నాకు బాగా నచ్చిన మూవీస్ దేవరా రీసెంట్ లాస్ట్ ఇయర్ ఆ తర్వాత ఇంకా ఇంకా బాగా నచ్చ నచ్చిన మూవీ ఇప్ అది ఇప్పటి వరకు అయితే ఏమి రాలేదు.
ఆ
ఇంకా స్పిరిట్ ఆల్ లెవెల్ ని మ్యాచ్ చేస్తుదా లేదా చూడాలి?
అవునండి ఇక్కడ కాంచనా ఉందండి రీరిలీస్ మా ఫ్రెండ్స్ పోతా పోతా అని పడిగస్తున్నారు.
యా మార్చ్ లో ఉంది. చూడాలి అండ్ దురంధర్ దురంధర్ సారీ మర్చిపోయినా దూరంధర్ కూడా లిస్ట్ లో ఉంది.
అవునండి అందరూ అంటున్నారు నేను జూడ్లే బాగుంద అండి మూవీ.
యా చాలా అంటే చాలా బాగుంది.
హీరోయినే అండి ఫీనింగ్ ఫే సాడ్ ఎంత ఫేమస్ అయిపోయింది.
అవును తను మన చిన్నప్పుడు తను కూడా చిన్నగా ఉండే కదా అప్పుడు యాడ్స్ చేస్సుండేది ఏందంటే ఫ్రీడమ్ ఆయిల్ లో ఏదో ఆయిల్ది ఆడ్ అమ్మ చేసింది మిస్ లైట్ గానే ఉందనని చెప్పేసి చేసింది.
ఉమ్ నేను క్లీనిక్ బ్లెజ్ జూసానండి.
లేదు లేదు అది ఫస్ట్ ఆ తర్వాత క్లీనిక్ ప్లస్
ఉమ్ వెండే అట్లు చేసింది కదండి మధ్యలో ఇంకేం రాలేదు.
ఆ సరే అండి మరి.
ఓకే అండి థ్యాంక్యూ అండి.